లో
ఆ చెప్పండి‌.
చెప్పండి ఏం జెష్నారూ
ఏం చేయట్లేదండీ కానీ ఒక దాని గురించి ఆలోచన ఒచ్చింది దాని గురించి ఎంత ఆలో చించగూడ్దు అనుకున్నా గూడా ఆలోచన ఒస్తూనే ఉంది.
దేన్ గురించీ
ఈ విద్యుత్త్ అనేది ఎట్లా తయారయింది అసలు ఎందుకొచ్చింది, ఎట్టోచ్చింది, ఈ ఆలోచన ఎట్ల. చింది అంటారు జనాల్కి
ఓ మీకెందుకు అంత సడన్గా ఈ డౌట్ ఒచ్చింది.
అంటే నేను పడుకోనీ నిద్దర్ రాట్లేదని అట్లా చూస్తున్నానండి. అడేమొ ఫ్యాను ఓ తిరిగేస్సాఉంది. అది ఎట్టరా తిరుగు తాందంటే దాని ఎనక విద్యుత్ ఉందనేది ఒవడి అర్థమయింది, అది ఎటొ అత్తంది
ఆమ్ ఎట్లొస్సుంది అంటే మనకన్ తెలుకని విద్యుత్ లేక్పోతే ఏమీ జరగదండి ఇక్కడ.
ఔ నండీ‌. ఇప్పుడు దాని వల్ల ఎంత్త ఉపయోగమో మనకూ మన జీవన శైలి ఏం తో సులభంగా తయారవడానికి గా కారణం విద్యుత్ తే అండి
అవునూ అది లేక్పోతే మనకీ పనే జరగదు కాంటే ఆలోచించండి మన ఫోన్లు ఛార్జింగ్ కావాలా మనం బ ఎట్లా ఐరన్ జేస్కోవాలా
బట్టల్ మిషన్కి ఏస్కోవాలా కరెంటు లైట్ ఉండాలా రాత్రి పూట గాని పగులు గాని అవస్రమైనప్పుడు.
ఆ ఉ అన్ మనకీ ష్నానం జేయాలన్నా వెన్నిల్లు గవలన్నా హీటర్ గావాలా ఉ ఎన్ని వాట్కి విద్యుత్ అనేది
అవునండీ చాలా అవస్రం అండి స్వామీ ఇది అసల్ లేదన్. థింగ్ అసల్ ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోతుందేమో ఇప్పుట్లో అయితే ఒగ ప్పటి కాలంలో వాళ్ళు ఎట్లా బతికేవారో మనక్ తెలీదు గానీ
ఊమ్ కానీ దానివల్ వల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి
నష్టాలు ఏమున్నాయండి.
నష్టాలూ ఇప్పుడు తీస్కోండి. ఆ అంటే జాగ్రత్తగా వాడక్పోతే నష్టాల్కే వెళ్తదండి అది హి
అంటే ఓకే సా అర్థమయింది లేండి అంటే ఇప్పుడు ప్రమాదాలు జర్గే అవకాశం కల్ ఉన్నాయని మీరు చెప్తున్నారు.
అట్ల ఇంకోటి ఏమంటే ఇప్పుడు టీవి టీవీ చూడాలన్నా మనకి విద్యుత్ కావాలి. అదుంటే మనం దాన్నే చూస్తా కూర్చుంటాం బద్దకస్తులైపోతాము.
అవును అవు అవును అది కరెక్టే అదొ ఒకటే కాదండి బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషిన్ ఉన్నా అంతే వాషింగ్ మిషిన్ కేస్తాం అయిపాయ ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఉన్నయి కాబట్టి రుబ్బము అప్పుడైతే రుబ్బడము దంచడం ఇలాంటివన్నీ చేస్తుండే ఆడవాళ్ళకి ఎంతో ఆరోగ్యానికి మంచిగా ఉండేటివండి అవన్నీ అంటే వ్యాయామాల లెక్క ఉండేటివి ఇప్పుడు అలా ఏం లేకుండ కుండా ఒళ్ళు బరువైపోయినారు వాళ్ళు కూడా అంటే వాల్ ది తప్పేం లేదు ఆడవాళ్ళు బయటికి వెళ్లరు గదా ఇంట్లోనే ఉంటరు, కాబట్టి వాళ్ళకు బద్ధకం ఎక్కువైపోయి కొవ్వు వే పేరుకపోతుంది ఒలుక్కి అంటే ఆరోగ్యానికి మంచిది గాదు అది అప్పట్లో అట్లా పనులన్నీ చేయడం వల్ల ఒళ్ళంతా ఒంగి అలా ఇలా పనులు జేసి చానా ఆరోగ్యంగా మంచిగుండే వాళ్ళు ఇప్పుడు అలా ఆరోగ్యంగా ఉండలేకబోతున్నారు ఉన్న ఆడవాళ్ళు
ఊ అవును బట్టలు ఉతకడం నుంచి రుబ్బడం అన్ని ఇంకా విద్యుత్ తో పని లేకుండానే అయిపోయేది కదా అప్పట్లో అంతా
అవునండి.
ఇప్పుడు టీవీ ఉండడం వల్ల ఎవరితో ఎవరు మాట్లాడుకోట్లో ఒకప్పట్ ఇట్లో అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు
అవును బయట సాయంత్రం వేల అయితూనే బయట ఏమన్ టరు ఆర ఆ అరుగులు మీద ఇట్ల కూర్చొనీ బాగా ముచ్చట్లు బెట్టుకొని మంచిగా మా టాడుకుంటూ ఉండే వాళ్ళు బాగా కాలక్ష్యం కుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంతో మంచిగా ఉండేవాళ్ళు.
ఆ సమయం మళ్ళీ మనకి ఇప్పుడు రాదు గదా
అవునండి. ఇప్పుడు అసల్ ఏల్ ఎంద అసలు ఏం లేదండి అట్ల బయటపోయి కూర్చొని మాట్ మాట్లాడుకునేంత ఏం లేదండి మనకు ఎంతసేపు ఫోన్లు జూ తిన్నామా ఫోన్లలో మాట్లాడినామా టీవీలు జూశినామా తిన్నామా బడుకున్నామా ఇట్లాంటివి తప్ప!
అంతే ప్రతి ప్రతి పని మనకి విద్యుత్తో కూడినదే!
అవునండి. ఇప్పుడు అన్నీ అంతే ఇంగ అదే చెప్ తున్నా గదా ప్రపంచమే ఆగిపోతుంది ఇంగ ఇది లేదంటే ఇప్పట్లో అంటే ఇబుడు పెద్ద పెద్ద సంస్థల్లో ఎన్నో పరికరాలు తయారీలు గావచ్చు లేదా కొన్ని వాహనాలు గావచ్చు దీని మీదనే ఆధారపడి పోతూ ఉండయి.
ఆ అవును.
కానీ మీకు ఓ విషయం తెలుసా అండి విద్యుత్ ని పలు రకాలుగా ఆవిర్భవిం ఇంప జేయొచ్చండి.
ఎట్లా?
అంటే ఒకటీ బొగ్గుతో జెయ్యొచ్చండి.
ఆ నీళ్ళతో కూడ్ జెయ్యొచ్చు.
ఆ సూర్యరేష్మితో గూడ చెయ్యొచ్చు.
ఊ అవును అవును.
ఆ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలీదండి నాకు తెలిసింది ఈ మూడే నండి ఆ ఇంకొకటండి గాలితో గాలితో చేయచ్చండి. గాలితో
ఆ
అంటే బొగ్గుతో అవునండి చెయ్యొచ్చు
ఆహా.
ఎలా అంటే చెప్తాన్ వినండి ఇప్పుడు. బొగ్గుతో అంటే మీరు వినింటారు ఒకప్పటి కాలంలో రైళ్ళు గూడా బొగ్గు. తో అంటే అగ్గి ముట్టిచ్చి దాని ద్వారా నడిపేవారు.
ఆహా.
ఆ అట్లా దీన్ని గూడా పుట్టిస్తార అనమాట విద్యుత్ ని గూడా దాన్నుండి. ఇంకా నీళ్లతో అంటే మీకు తెలిసిందే ఈ డ్యాంలలో అలా ఇట్లా ఇట్లా నీళ్లు అట్లా. ఇట్లా దుంకడంలో దాంట్లో నుంచి కరెంట్ ని ఉద్భవింప చేేస్తారు.
ఉ అవునవును.
కా దాన్ తర్వాత ఆ ఎండ నుంచి అంటే ఎండని ఎండ నుండి ఒ. చ ఆ వేడిని దాంట్లో నుంచి వచ్చే ఆ రెష్మిని తీసుకొని. అది విద్యుత్ ని తయారు చేసుకునేలాగా కొన్ని పరికరాలని అ ఊ సృష్టించారు.
ఓహో అవునా ఆ.
ఆ ఇప్పుడు కొన్ని వాహనాలు ఉన్నాయి గదండి. ఎకో ఫ్రెండ్లీ వాహనాలు.
అవి వాడ్డం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది.
అవునండి అవునండి చాలా మంచిది ది ఏమంటరు.
చ్చిన మంచి ఏమన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకి ఇదేనేమో.
ఊ.
ఆ పొల్యూషన్ తగ్గుతుంది ఎ ఇంకా. ఇంకోటి ఏమంటే దానికి ఛార్జ్ పెడితే సరిపోతుంది గాని ప్రతిసారి పెట్రోల్ పట్టియాల్.
అవునండి అంటే ఇప్పుడు ఏమంటారంటే గాలి కలుషితం కాకో. కుండా మంచిగా ఉంటుందండి దాని నుండి ప్రాణాంతక వాయువులేవి ఆ రావు గాబట్టి ఎంతో మంచిది. మన ఆరోగ్యానికి గాని మన చుట్టుపక్కల ఉన్న పర్యావరణానికి ఆరోగ్యానిక్. గాని ఎంతో మంచి జరుగుతుంది దాని వల్ల.
అవునవును.
ఊ ఇంకొకటి గాలిలో ఎట్లా చేస్తారంటే అండి. మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద గాలి ఇవి అంటే. ఫ్యాన్ ల మాద్దిరిగా చూసింటారు పేద్దగా ఉంటాయి.
ఆ చుస్.
ఆ అవి తిరుగుతా ఉంటాయి చూడండి. దాంట్లో అడ ఏదో ఒక మెకానిజం ఎట్లో ఉంటుందంట అండి అదొ. తిరుగుతా ఉండడంలో విద్యుత్ ని చే తయారు చేస్తారంట.
ఓహో. ఇంకోటి ఏమంటే ఈ విద్యుత్ అనేదీ ఆ హాస్పిటల్స్ లో మెడి. కల్ ట్రీట్మెట్స్ కి. కొన్ని వస్తువులు ఉంటాయి గదా మెడికల్ వస్తువులు. ఎక్స్రేలు. క్లినికల్ మోనిటర్స్ ఇవన్నీ విద్యుత్ వల్లనే గదా.
అవు.
ఇవన్నీ ఈజీగా అయిపోతున్నాయి సులభంగా అయిపోతున్నాయి ఇది ఉండడం వల్ల.
చాలా మంచి విషయమేనండి ఎందుకంటే ఒకప్పటి కాలంలో ఇన్ని సౌకర్యాలు ఇవన్నీ చేయడానిక్. ఈ వెసురు బాటు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఉన్నా ఈ డాక్టర్లు. ఆ ఈ హాస్పిటల్లు అన్ని కూడా దీనిలోని ఆధారపేట్. కొని ఆ చాలా మంచి మంచి జీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూస్ చేసి అంటే మనుషులు ప్రాణాలని రక్షించడం కొంచెం సులభతరం గాను ఎక్కువ గాను ఉంది
అవునవును ఇంకా అండి
ఇంకా బల్ప్ అనేది గూడా చాలా పెద్ద మార్పేనండి ఈ ప్రపంచానికి నిజం చెప్పాలంటే
కానీ విద్యుత్ లేకుండా గూడా వెలిగే బల్బ్ ఒకటి ఉంది గదా
ఏంటిదండి అది
బల్బు విద్యుత్ లేకుండా కూడా ఒకటి వెలుగుతుంది
అది సూర్య రష్మి నుంచి వచ్చేది కూడా ఉన్నాయండి అంటే సోలార్ పవర్ తీసుకు కొన్ని వెలుగే లైట్లున్నాయి అదా లేకపోతే ఇంకా మీరేమన్నా వేరేది చెప్తున్నారో నాకు తెల్దండి
నేను నా స్నేహితురాళ్దగ్గర ఒకటి చూసాను ఒక లైట్ ఉంది అనమాట ఒక బల్బ్ ఉంది తన దగ్గర దానికి కి విద్యుత్ ఏం పని లేకుండా విద్యుత్ ఉన్నా లేకపోయినా అది అక్కడ వెలుగుతుందనమాట ఒక రూమ్ ఆ రూమ్ లో
అంటే అది అంతకు ముందు విద్యుత్ వచ్చినప్పుడు దాని శక్తిని తీసు కొని ఒక చోట భద్రపరచుకొని పెట్టుకొంటుందండి అబ్బుడు విద్యుత్ లేనప్పుడు కూడా దాన్ని అది ఉపయోగిచ్చుకుంటుంది అట్లా ఉపయోగించుకుంటూ ఆ బల్బ్ ఉప్పు దగ్గర దగ్గర నాలుగు గంటల వరకు వెలగగలుగుతుంది స్వయంగా అంటే విద్యుత్ లేకుండా కూడా
ఓకే ఓకే నాకు తెలిదు ఈ విషయము
మ్మ్ అదే అండి సామా అది అండి అది ఏమన్నా అంటరు అది ముఖ్యంగా దాని వెనుక ఉన్న రహస్యం
ఆహా నేనింకా విద్యుత్ లేకపోయినా కూడా పని చేస్తుందేమో అది అనుకున్
ఇంగేయలేం దానిగ్గూడ దానిగ్గూడా ఒక బ్యాటరీ లాగా ఉంటదండి దాంట్లో నిల్వబెట్ట కుంటది దాన్ని విద్యుత్ ని సేకరించి కొంచము
ఆవ్
మనం బలుపు వేసినప్పుడు మాములుగా బలుపు వేసినప్పుడు విద్యుత్తు వెలుగుతది కదా అప్పుడు దాంట్లో నుంచి చి అక్కడ దానికి వచ్చే విద్యుత్ ని కొంచెం దాన్ని కూడా పక్కన పెట్టుకొని నిల్వా తర్వాత ఉపయోగిచ్చుకుంటుంది లే విద్యుత్ లేనప్పుడు
ఓ పోనీలే మంచి విషయమే అది
అవునండి అయినా మనకు బల్ప్ అనేది లేకపోతే అసలు ప్రపంచం ఎట్లండి నడిసేది ఇప్పుడు మనం బల్పు అనేది లేకోకుండా పనే అవ్వదండి అసలు ఒకప్పుడు సో ఆయన నిజంగానే చాలా గొప్పోడండి ఆయన తామస్ అల్వాఎడిసన్ ఎడిసన్ గారు ఎట్లయితే ఎట్లా అయినకసలు వచ్చిందో ఆలోచన వచ్చిందో కూడా నాకు అర్థం కాదండి స్వామి అది ఎంత అ ఆశ్యర్య విషమంటే
కానీ మంచి ఇన్వెన్షన్ చేసారాయన
అవునండి కానీ నిజం చెప్పాలంటే ఆయన్నుంచి మనం నేర్చుకోవాల్సిన విషం ఒకటుంది
ఏంటి
అంటే ఆయన చూడండి ఒక్కసారి నేను విఫలం అయ్యానని చెప్ప దాని మళ్ళీ వదిలేలేదు దాని మళ్ళీ ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నించి ఇప్పుడు చూడండి తలుచు కోనోడంటూ ఎవడు ఉండడు ఆయనని.
అవును
ఆ పది వేలసార్లు విఫలం అయ్యాడం డి పదివేల సార్లు విఫలమయ్యాడు ఆయన.
ఆ కానీ చివరికి సాధిచ్చారు కదా మొత్తానికి.
ఎ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది మనం ఓడిపో తున్నాము అని చెప్పి మనం ఇది ఇవ్వడం కాదు, ఓడిపోతున్నాము అంటే ఇలా చెయ్యకూడదు అని పనిని నేర్చుకోవడము అంటే కొత్తగా ఎట్ల మనము సాధించాలా అనేది నేర్చుకోవడము అంటే ఒక గుణపాఠం అనమాట ఒక పాఠం నేర్చుకోవాలె మనము.
ఇప్పుడు మనం ఒక దాంట్లో ఓడిపోయామంటే గెలవడానికి ఒక మెట్టు అన్నట్లు అ
ఆ ఒక మెట్టు ఎక్కినట్టు.
హ్మ్ అవును హ్మ్.
అంటే మరీ ఓడి పోవడం అనేది గెలవడానికి ఒక మెట్టు అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే కొవ్వు పట్టినోళ్ళు అండి ఓడిపోతనే ఉంటా గెలిచేత్తదిలే అనుకుంట్రు కానీ అది కాదు వాస్తవము, మనం ఎంత ప్రయత్నిస్తామో గెలవాలని ఆ ఎంత దానికి మనం మన వంతు కు మొత్తాన్ని పెడతాము దాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది, ఇక్కడ మనకి కర్మా అనేది ఒకటి పనిచేస్తా ఉంటది ఆ కర్ మా మనం ఏమైతే దానికి చేస్ స్తామో అది మనకు ఖచ్చితంగా తిరిగి వస్తది హ్మ్ అవును. నువ్వు మంచి ఇవ్వు చెడు ఇవ్వు ఏదన్నా ఇవ్వు తది ఖ చ్చితంగా మనకి తిరిగి వస్తుంది. అప్పుడు మనమే అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
అవునవును. హ్మ్ ఇంకేంటండి మరి.
చెప్పాలండి కానీ నాకైతే ఒక సందేహం అండి. విద్యుత్ ఎందుకనీ కనపడదు?
అదా ఏమోనండి మరి నాకు తెలిదు దాని గురించి.
ఆ అదేదో సినిమాలో చెప్తరు కదా కరెంట్ ఎక్కడుంది అంటే ఇదో ఈ వైర్లో ఉందంటే ఆ ఎక్కడా చూపిచ్చూ అం అంటడు చూపిచ్చంటది అట్టుందండి.
ఆ నిజమే అండి నాకు కూడా ఒకప్పుడు వచ్చింది ఈ సందేహం ఉనింది నాకు కూడా కరెంట్ ఎందుకు ఎప్పుడు కనిపిచ్చదు అనని.
ఇంగోక సందేహం కూడా తెలుసా అండి గాలి ఉంది, గాలి ఉందంటరు గాలి కనపడదే.
ఓ అవునండి అది కూడా నిజమే.
చిన్నప్పుడు నిజంగా తెలుసా అండి చానా పెద్ద పెద్ద సందేహాలు తెలుసా. కరెంట్ కనబడదు, గాలి ప్రాణవాయువు అంటారు అది లేం దే బతకలేం సచ్చిపోతమంటరు అట్లాంటిది కనపడదు దానికి రంగు లేదు, రుచి లేదు, ఏమి లేదు.
దే ఇంట్లో వాళ్ళనీ అడిగామంటే నోరు మూసుకొని కూర్చో నీకు ఎందుకు లేనిపోనివన్ని అంటారు.
అది చెప్తే అట్లాంటివన్ని ఉండవు మనం చెప్పి నవ్వుతరు వాళ్ళు ఇంగ ఎం చెప్తం, అప్పుడు మనకు